ఉన్నారండి
హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
మేమ అండి ఇప్పుడే ఇగా భోజనాలు అయినాయి కూర్చున్నామండి వట్టిగనే
ఇంత లేట్ చేసారా భోజనం
ఆ ఇవాళ లేట్గానే అయిందండి పోచమ్మ మొక్కినము అయితే
ఉ హు
ఇగ వంటలు అయ్యే సరికి లేట్ అయింది ఇంతముందే తిన్నాం
పోచమ్మకు ఏం చేస్తారండి
పోచమ్మకి నైవేద్యం చేస్తమండి పాశం వండుతాము పాశం వండి నైవేద్యం పెడతాము గారెలు చేస్తాము గారెలు చేస్
తమండి
పాలు పాలు వేసి పాశం అండుతామాండి పాశంలోనే ఉడికిస్తాం అన్నాన్ని అన్ల పాలు ఓసి పాశం వండుతాం పాలల్లనే ఉడికిస్తాం బియ్యాన్ని బెల్లం వేస్తామండి అండి
ఉహు
ఉ బెల్లం వేసి మంచిగా ఉడికిస్తాము అ ఇగఉడికిన తర్వాత వీలాచి పౌడర్ ఏస్
ఉ
ఇగ వాటర్ ఏయం మొత్తం పాలల్లా నే ఉడ్కిత్
ఉ
ఇగ కొంచెం పెసరాపు నానబెట్టి గారెలు చేస్తు
పెసర గారెలు చేస్తరా
ఆ గా పెసర పప్పు తోటి గారెలు చేస్తాం ఇవన్నీ చేసేసి అమ్మవారికి మొక్కస్తం అండి పోచమ్మ గుడికి వెళ్ళి
మీకు దగ్గర్నే ఉంటద అండి టెంపులు
దగ్గరంటే మా ఇంటికానుంచి ఒక పదిహేను నిమిషాలు పడుతది పదిహేను ఇరవై నిమిషాలు పడుతదండి
హు
నడుచుకుంటా వెళ్తే పదిహేను ఇరవై నిమిషాలు పడుతది
ఎట్లా వెళ్లారం మీరు నడుసుకుంటా వెళ్ళారా
ఏ లేదండి అబ్బో ఎండ బాగ కొడుతంది బండి బైక్ మీద తీసు కెళ్ళిండు ఆ ఎండ పోవడానికే అక్కడ నేరివడ్డట్టు అయిందండి పోచమ్మ గుల్లో గిం ఇంత కూడా సందు లేదు మొత్తం అగర్బత్తుల పోగా గింత కూడా ప్లేస్లేదు మొక్కడానికి కూడా
అంటే ఇవాళ పండగ దగ్గకి వస్తుంది కదా అందుకోసమ అ బాగుదరలేదు
మంది బాగున్నారు బయటనే మొక్క కొబ్బరికాయ కొట్టొచ్చినాం విపరీతమైన మంది ఉన్నారు మీరు మొక్తారాండి మరి ఉగాదికి పోచమ్మకి
ఆ ఉగాది ముందు మొక్కుతం అండి
మొక్కరా
ఒకేవేళ మేము మొక్కుతాము అంటే తీసుడు ఆ బెల్లం అన్నం అండుడు అదంతా చెయ్యము ఓకే సరి వెళ్ళి
ఏయా
ఎలిగడ్డలు మనకేదాన్నా తీసుకోవాలని అంటే విల్లాటల్ కొన్ని తీసుకుపోయే పో ఫన్స్తారు అ మ గరా
ఆహ
అంటే మ ఇం
ఇట్లా మా సైడు చేసినట్టు చెయ్యరు కావచ్చు మ్మ్ హ్మ్మ్
కుంటరు మీట్లో మాత్రం వస్తుండి మన్న అన్నమ్మ పటి నుండి మా ఇంట్లో నుండి బోనం చేయద్దట
ఆహ
అదే
పోచమ బోనం చేసుకో కోర్ మీరు
ఫడట్టమా పట
ఆహమ్
పట్టడి మననమ్
అవునా ఆహ
పసుపు కుంకుమ అంత ఒకటి తీసుకొని ఏ ముగ్కి ఎక్కువన్సుకోన్నారుబట్టి
మ్మ్ హ్మ్మ్ అవును
మ్మ్
పోచ్చమ్మ కోడ బియ్యం పోస్తారా
ఆ లేదండి
ఆహా ఇప్పుడు తీసుకెళ్ళమండి పెళ్లప్పుడు తీసుకెళ్ తారు ఓడు బియ్యం అన్ జెప్పి పెళ్ళప్పుడు తీసుకెళ్తారు వోడు బియ్యం
మ్మ్
మ్మ్ ఇంకా చెప్పండి ఇంకేమి విశేషాలు మీ దగ్గర మీ ఊర్లో మీ ప్రాంతంలో ఎట్లుంది వాతావరణం
ప్రాంతంలో మబ్బు మబ్బు ఉందండి ఈరోజు
అదే మబ్బు మబ్బె ఉంది మా కాడ కూడా చల్ల చల్లగా మబ్బు మబ్బు గాలి వస్
ఇంట్లో మాత్రం వే డుంది బయట వెళ్తే మాత్రం చల్లగు ది వాతావరణం
అ బయట చల్లగుంది
ముందు వర్షాలు పడతాయంట కదా
ఆ ఉగాది వర్షాలు పడతాయ్ గద
రాళ వాన వస్తది
ఎండాకాలం వచ్చిందంటే ఇగ అప్పుడు ఇప్పుడు వర్షాలు పడుత్ తా ఉంటాయి మ్ గాలిదుందు వర్షాలు బాగొస్తయ్
మ్మ్
ఉమ్
ఉగాదికి ఏమేం చేస్తరండి
కున్నారండి మేము ఉగాది ఏ ఆ చెప్పండి
ఈ రోజు మాద్ చికెన్ అండి
చికెన్ వండు కున్నారా మ్మ్ హ్మ్ ఇగ మేము ఉగాదికి బూరెలు చేసుకుంటాము. మార్నింగ్ టెంపుల్ కు వెళ్తామండి ఐదు గంటలకి
ఆ వెళ్తారండి
బాబా టెంపుల్కే వెళ్తాము మార్నింగ్ ఐదు గంటలకి నగర సంకీర్తన చేస్తాం
ఆహా రోజు నగర సంకీర్తన ఉంటాదా
ఆ మాకు నగర సంకీర్తన ఉంటది నగర సంకీర్తన చేసిన తర్వాత బాబాకి అభిషేకం ఉంటది.
హ్మ్
ఇక అక్కడగ్గుల్లో కార్యక్రమాలను ముగించుకొని ఇంటికి వస్తాము ఇంటికి వచ్చినాంక ఇంటికాడ ఇక పూజ చేస్తాము. ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకొని కూరాడుకుండా పూధిచ్చుకుంటాము. ఇవన్నీ చేసుకున్న తర్వాత బూరెలు ఆ కడతామా అండి గుమ్మాలకు మామిడాకు తోరణాలు కడతాం
అక్కడ ఉగాది ఫస్ట్ పండుగా కదా మనకి నూతన సంవత్సరం అంటేనే ఇది
మామిడి అ తోరణాలు మామిడి పిందలు కూడా గుమ్మాలకు వేలాడదిస్తారండి
అవునా
ఆ మామిడ పిందలు కూడా మధ్య మధ్యలో గేటు ముంగట వేలాడదిస్తారు
మ్
ఎక్కువగా ఉంటే కాయలు మ్ ఏ మామూలుగానే అందరు చేసుకున్నట్టుగానే బూరెలు చేసుకుంటాం, ఉగాది పచ్చడి చేసుకుంటాం అండి.
మ్
ఉగాది పచ్చలో కొ కొత్త చింతపండు తీసుకొచ్చుకుంటాము, అది నానబెట్టి రసన్ని వేసుకుంటాము, బెల్లం వేస్తామండి మేము అందులో
మ్
బెల్లం వేసి మామిడాకు మంచిగా మామిడి కాయని మంచిగా దాన్ తురుము కుంటాము మంచిగా తురుముకొని రసంలో వేస్తాము, మామిడాక అవి కా తురుముకున్నాక తురుము ట్టది కదా ఇట్లా ముక్కలు కట్ చేస్తే పిల్లలు ఇష్టపడ్ర అని చెప్పేస్
పండగ
ఆ తురిమి ఆ పా ఉగాది పచ్చడి ల వేస్తాము అట్లాగే యాప పువ్వు వేస్తాము
ఆ వే
ఊ వేప పువ్వు కొంచెం సల్ట్ కొంచెం కారం యాడు ఏత్తం
ఊ చెడ్ రుసులు అని చెప్పేసి యాడ్ చేసి అది ఒక కొత్త కుండలో ఆ రసం వేస్తాం చల్ల గుంటంది అని చెప్
చల్లబడ్డ తర్వాత తాగుతమండి ఇగ దాన్ని ఉగాది పచ్చడి
ఎక్కువనే తాగుతారా
మేం ఎక్కువనే తాగుతాం అండి ఇగ మనం ఆ రోజే కదన్ మనం పచ్చడి తాగేది మళ్ళీ ఎందుకు చేసుకుంటాం
అవును ఆ ఒక్కరోజే చేస్తాం
ఒక్కరోజే చేసుకుంటాం ఒక్క రోజే తాగుతాం మళ్ళీ చేయమన్నా చెయ్యం అది
అది అప్పుడు ఇప్పుడు ఉగాది రోజు తాగుతేనే మనకు ఎండాకాలం కొంచెం చల్లగుంటది అన్నట్టు
అవును ఉగాది రోజే తాగుతామండి
మీ పిల్లలు మంచిగానే
పిల్లలు బాబు తాగడు పాప అయితే తాగుతందండి బాబ తాగుతది పాప బాబు తాగాడు
ఏ భక్షలు చేస్తాము పప్పు ఉడుకా పెట్టుకొని, మీరు భక్షలు అంటే మేము బూరెలు అంటాం అం
బెంగళూరు బూరెలు అంటామండి బూరెలు అంటాము పక్షాలు అంటాము
మ్ హు
తెలంగాణలో బూరెలు
బూరెలు అంటాం మేమైతే
ఇ కొ కొత్తపాట్ పట్టలు కట్టుకుంటార అండి మరి పండ
హా ఒకటో సంవత్సరం బట్టలు వేసుకుంటమండి మీరు కుడా వేసుకుంటారా హలో మీరు కూడా వేసుకుంటారండి